అర్ధం హలో
ఉమ్ చెప్పండి
టెన్త్ క్లాస్ హాల్ టికెట్
ఎంటి సంగతులు
ఏమున్నాయ్ ఎమి లెవ్ హ్మ్ మా అబ్బాయి ఇదేంటది ఆ ఎగ్జామ్ కి అప్లై చేసుకుంటున్నాడు. అయి సర్టిఫికెట్లు అయాన్నీ ఇస్తున్నా అదే ఇప్పుడే వచ్చింది నేనట్ట బాగా
ఆధార్ కార్డులో అప్డేట్ అవ్వాలి కదా అయి చేయించుకున్నాను.
ఆ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించాడుగా మొన్న
ఓకే
హ్మ్
ఇంకేం సంగతులు
హ్మ్ లేేదండ్ మాకు ఆ ఇప్పుడు కాదు ఇంక పండుగొస్తుందిగా అప్పుడు చేస్తాం.
బా చేస్తారుగా బిర్యానీ
ఊమ్ అవును మేము బిర్యానీ వంతే అందరికీ చాలా ఇష్టం ఎలా అంటే ఫస్టు చికెన్ తెచ్కొని చికెన్ శుభ్రంగా ముక్కలు చేసుకొని కడుక్ కొనీ దాంట్లో ఉప్పు, పసుపు, కారం అల్లం చిన్నెల్లిపాయ్ మసాలా గరం మసాలా ధన్యాల్ పొడి అయన్నీ యేసి పెరుగేసి
ఊ ఊహ్
ఉహ్ కాసేపు నానబెట్టి దాన్నేమన్నా బీ రైస్ తెచ్చుకుంటాం బాస్మతి రైస్
ఆహ్ అ
బాస్మతి రైస్ తెచ్చుకొని వాటితో ఇంక్ కా మామూలు ఏంట్రా ఎక్ డ పోతున్నావ్ హ్మ్ అయెమన్నా బియ్యము నానబెట్టుకుంటాం కాసేపు
హ్మ్
మ్మ్ ఇంకా పొయిమేదా ఆడేదో ఎత్కమంటాడు ఎతుకుతున్నాను. అది కాదంటాడు ఏంటో చేయించుకుంటా అరుస్తున్నాడు.
చేయించుకుంటే అరవకూడదు అడగాలని చెప్పు
ఊమ్ అసలే నాకేవన్నా కళ్ళు సరిగ్గా కనపడవు. అహ్ ఇంకా అరుస్తాన్నాడు ఊ మ్ ఇంక మనం బిర్యానీ దగ్గరున్నాం కదా బిర్యానీ ఇంకప్పుడు పెద్ద బాండి పెట్ కొని బాగా ఎసరు పెట్టుకొని దాంట్లోనే చెక్కా లవన్ గాలు అయి గరం మసాలా దినుసులు అన్నీ యేసి బాగా మరగబెట్ అల్లివ్ నరగబెట్ మరగబెట్టి అందులో బియ్యం యేయ్యాలి.
ఉహు హ
బియ్యం ముప్పాకి ముప్ప వంతు ఉడికిన్ తర్వాత వార్ చేసుకోవాలి అది వాచ్ వాచ్చిన తర్వాత మళ్ళీ మాగ్నెట్ చేసి పెట్టుకు ఇప్పు నాయ్ చికెను
ఊ
ఐన్ ఐ పెట్టుకొని పోయి మేదా లేస్ అఫ్ గేళ్లు దాని తర్వాత బియ్యం వేసుకొని మొత్తం అన్నిటిని దమ్ చేసుకోవడమే.
ఉహు అంతేనా
ఆ నెయ్యి ఎక్కువ వేసుకుంటే బావుంటది.
ఆ ప్రియాణికి సీక్రెట్టే నెయ్యి
ఉమ్ సీక్రెట్ నెయ్యి నెయ్యి పడాలి బాస్మతి రైస్ కూడా పడాలి. అప్
ఉహు అవును ఆ బియంలో తేడాలు ఏంటో మనకు తెలిదు కాని
ఉమ్ అవును నార్మల్ గా వండుకునేదయితే ఇంట్లో వండుకునేటప్పుడు మామూల్ రైస్ తో వండుకున్నా పర్లేదు కొంచెం అకేషనల్గా వండుకునేటప్ ఇప్పుడైతే బిర్యానీ రైసే బావుంటది.
అదే అదే అంతే అహ మనం ఇంట్లో ఉడికి నప్పుడు మనం ఎరైస్ ఏసుకున్నా ఒకటే
అవును ఇంకా సేమ్యాలు అయి వంకుంటం ఊ తెటె శుక్రవారం అంట ఉ అంటున్నారు ఉగాది గురువారం అంటా
గురువారము ఒక్కే
మ్
ఏమో ఏమైద్ధో
ఏమైద్ధో చూడాలి చూ దాకా తెలిదు
మ్ అంతా ఆ రోజు దాకా తెలీదు. ముందు మీకు అక్కడ ఆ ఊర్లో కనబడుతాయి గాని
ఆ అక్కడ కనబడితే ఇక్కడ చేసెసుకుంటారు అక్కడ ఏంటో కొ కొంటున్నారు బాంబులు ఎస్కొన్
అది పండగ టైమ్ల
ఆ వండుండి ఎప్పుడు ఖాళీ దొరకనట్టు ఇప్పుడు మొదలెట్టాము.
ఆహ్హుఉ మూర్తం చూసి పెట్టినట్టు.
ఆ
దాని వల్ల గ్యాస్ షార్టేజ్ అయిపోయి మా గుంటూరులో చాలా మా ఊర్లో చాలా హోటల్స్ లో చపాతి పరోటాలయ్యే
ఎయ్యట్లేదా ఆతు కట్లి పొయల్ మీద వండుతున్నారంట కదా.
ఆ ఫ్రెష్ గా చేసేసి కాల్చచ్చు మనోలే నేస్తారు కాల్చి స్టాక్ నిలో పెడతారు కదా అప్పుడు రెండు సార్లు కాల్ష్టం అవుతుందిగా. దానివల్ల అన్నమాట అదే ఒకసారీ డైరెక్ట్గా చేసేదైతే సరిపోయిద్ది.
మ్
దాని బదులు ఇండక్షన్ స్టవ్ పెట్టుకోవచ్చు.
అవును తెగ కొనిక్ వెళ్తున్నారంటగా జనాలు
అ మరి గ్యాస్ లేకపోతే ఏం చేస్తారు దాన్ మీ దానే పడతారు అయన్ని ఒకడ ఒకడీ దబ్బ ఇంకోడి వ్యాపార మనుకో తే హ్మ్మ్
హ్మ్
ఇడ ఉంది గ్యాస్ వోడికి లేదు వాడికి దేబ్బ అద్ అమ్ముకో
హ్మ్ ఈ ఆర్ ఎన్ ఎం ఎ హ్మ్ ఆ ఇట్ల టిఫిన్ ల కూడా బిల్లులో గ్యా ఎల్పిజి బిల్లు అని అది కూడ వేస్తున్నారు అంటగా
తరూ వాల్ కొనుక్కున్న దానికి
ఆ సోషల్ మీడియాలో అదే వస్తుంది చూడలేదా హ్మ్ జిఎస్టి బిల్లెవేసినట్టు ఎల్పిజి బిల్ అని అది కూడ వేస్తున్నారంట అటు సైడ్ పెద్ద పెద్ద ఊర్లల్లో ఐటి సిటీస్ ఉన్నాయి కదా వాటిల్లో
ఇంకా అట్లే ఏం చేస్తావు అవి అంతే ఇగ
హ్మ్ హ్మ్ అదే న్నారు కరోనా వచ్చినట్టు వచ్చింది ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెడ దామా అని అనుకుంటున్నారంట
అదేంటి
అంటే పెట్రోల్ కావా పెట్రోల్కు దొరకట్లేదు ఇప్పుడు ఐటీ ఉద్యోగలకు ఏమన్న
అంతేగా ఫుడ్టు పెట్టాలిగా
హ్మ్ హ్మ్
అంతే ప్రతిదానికి దబ్బే
హ్మ్ ఏంటో అక్కడెక్కడో కొట్టు కుంటారు మనకి ఇక్కడ దేబ్బ
హ్మ్ ప్రపంచంలో ఎవరు కొట్టుకున్నా మనకే పడేటట్టుంది అదే కదా అహ్ ఏం చేస్తం పాముడీయి పెందీ
హ్మ్
ఉంది
హ్మ్
ఇంకా ఏంట సంగతులు
ఇంకేం మరి ఈ పూట టి పిన అన్నామా
టిఫనే
ఆ అన్నయి కూడ అయిపోతన్నయి రెండు ఆడు చేత్తాడంట ఇది అప్లై అయ్యాక
ఏంటది
ఫోను అదే కార్య కాల్స్ చేస్తాడంట ఆడు అప్లై చేసుకున్నాక
నాకు చేస్తాడా ఓకే
హ్మ్
అదే
సిక్సటీ టు, సెవెన్త్ ట్వంటీ, ఎయిటీనా నీకెన్నున్నాయి ఇంకా బ్యాలెన్సు మొత్తం
నాక్ ఇంకా మూడు ఉన్నట్టుంటయి బ్యాలెన్స్ ఇంకా
ఆ మూడు నాతో మాట్లాడ్తె అయిపోతాయా
ఆ నీతో మాట్లాడతే అయిపోతయ్
హ్మ్
తర్వాత ఏమైనా బోనస్లు వస్తే వాడికి చేస్తా ఇంకా
ఉమ్ ఏంటో ఈ పది నిమిషాలు చాలా లాంగ్ గా అనిపిస్తుంది టైం.
ఆ అవును ఆ మొత్తం మాట్లాడుతనే ఉండాలి కదా. మన ఐతే కొంసేపు సైలెంట్గాండి అవు అనుకని ఏదోటి చేసి ఆహ్ అట్లా అట్లాట్లా మేనేజ్ చేసి
ఉమ్ మొన్న గా పది గంటలు మాట్లాడినా ఏమో ఏం అనిపియ్యలేదు
అంటే అప్పుడు మ మన ఇష్టం కదా అది
ఉమ్
కానీ, ఇక్కడ వాడి ఇష్టం కదా పేర్లు రాకూడదు ఆ తిట్లు ఉండకూడదు. అయన్నీ లేకుండా ఉంటే ఎలా అవుతాయి ఫోన్ కాన్వర్జెషన్లు.
ఆ
అసలు మంచి మసాలా లేకుండా మాట్లాడమంటే ఎట్లైతై
అంతే కదా కొంచెం ఊరి పేర్లన్నా అంటే ఆ ఊరి పేర్ల అన్నా అంటే కొంచెం ఆ ఊరే ఈ ఊరు అనీ మాట్లాడ మాట్లాడుకుంటాం మరి పర్సన్ మషన్, చేయకూడదు ఊరు మష
ఆ అవ్ను తిట్టుకొమంటె ఇరవై క కాల్స ముప్పై కాల్సని తిట్టుకు హు కానీ ఏం లేకుండా ఏం మాట్లాడదాం
మాట్లాతం ఉమ్
ఉమ్ అది సంగతి
అది సంగతి ఉమ్ ఇంకేంటి ఏం ఉన్నాయి ఇంక అంటే ఇయె కాలుసు ఇంకా పెళ్ళికి ఇంకా హడావుడు ఉంటదేమో
అదే కదా
ఉమ్ పెళ్లి ఇక్కడేగా గుంటూరు లోనేగా
ఉమ్ ఇక్కడే ఇద్దరు కా ఇదే ఊరుగా
స్పెల్లింగ్ ఏ ఈ న్ యి ఓ యూ ర్ ఓ ర్ ఈ లేదా ఏతేసారా ఉమ్ ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్ అయి పెట్టుకున్నారా
ఆ ఈ వారం ఈ వచ్చే శుక్రవారం, శనివారం, ఆదివారం.
సరే అయితే ఉంటాను.
ఉమ్ ఓకే ఓకే ఇప్పుడ్ నేంజెయ
కె బా పోనీ